హలో నమస్తే అండి.
ఆ మే
బాగున్న. బాగున్నారా అండి?
ఆ తిన్నరా?
తిన్నామండి. మీరు తిన్నారా?
ఇప్పుడే గద తిన్నాము.
ని కాల్ డిస్టబెన్స్
డిస్టబెన్స్ వస్తుందా?
ఆ
ఓ వన్ సెకండ్ చెప్పండండి ఇప్పుడు వినిపిస్తుంద?
ఆ ఓకె అండి. ఏం చదివారండి మీరు?
మ్మ్ డిగ్రీ కంప్లీట్ చేసానండి.
ఆహా డిగ్రీలో ఏం చదివారు
బీ కాం కంప్యూటర్స్ అండి
ఆహా ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయండి బి కమ్
బీకామ్ లో వన్ ఇయ అంటే త్రీ ఇయర్స్ ఉంటది కదా త్రీయర్ తి త్రీయర్ అకాడమిక్ ఇయర్ కి వేరు వేరు ఉన్నాయండి ఎఫ్ఐటి అని అకాౌంట్స్ కంప్యూటర్ సబ్జెక్ట్తో పట్ ఊ ఇంకా ఏదో అంటారండి అది నాకు అంత
ఆ బీకామ్ కంప్యూటర్స్ కదాండి మరి మీరు కంప్యూటర్ చెప్పొచ్చు కదా
కంప్యూటర్ అంటే నాకు అంత టచ్ లేదండి జస్ట్ లైట్గా అప్పుడు మాకు ల్యాబ్ ఫెసిలిటీ అట్లా లేకుం లేండి ఎక్కువ ఏంతంటే ఏంటి అన్నట్టుగానే తీసుకెళ్లేేవారు ల్యాబ్స్ కి మంత్లీ వన్ ఆర్ టూ టైమ్స్ వె కోవ
ఊ
అలా నేను నాకు హిందీ హిందీ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం అండి నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు అన్ని సబ్జెక్ట్స్ లలో కొంచెం ఎయిటీ సెవెం టీ ఫైవ్ ఎయిటీ అట్లా వచ్చినా కానీ నా హిందీ లో మాత్రం నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ అ వచ్చేటి అండి నాకు ఎందుకో నేను చిన్నప్పటి నుంచి నాకా లాంగ్వేజ్ అంటే చాలా ఇష్టం
ఆహ
మంచిగా రాసేది చదివేది ఆ పీరియడ్ వస్తుంది ఆ టీచర్ వస్తుంది అంటే నాకు హ్యాపీ తెగ ఫీల్ అయ్యేదాన్ని
నాకు సోషల్ అంటే ఇష్ ఇష్టం అండి సోషల్ అండ్ సైన్స్
ఓకే ఓ సోషలు కొంచము డెప్ తు ఉంటది కదా అండి చదువుతా ఉంటే వస్తా ఉంటది చదువుతా ఉంటే వ
ము డెత్ అంటే ఇగ అ ఈయర్ సుం ఉంటాయి అవి చాలా గుర్తుంచు కాల్స్ యూడు
అదే పైవ్ ది అదే వాటు
హు బట్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ సోషల్ హిస్టరీ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ ఉంటదండి హిస్ట్రీ ఎకనమీక్ క్స్
హు సివిక్స్ హు
జాగ్రఫ్ ఫీ జాగ్రఫీ మొత్తం మా మీ గురించే భూగోళం గురించే ఉంటది
అ
హు వాతావరణం గురించిి
హుమ్
ప పంటల గురించి ప్రతి ఒక్కటి పరిశ్రమల గురించి ఎవ్రీథింగ్ ఉంటది అందులో
అవునవును
హు అలా నాకు సోషల్ అంటే మాకు సోషల్ చెప్పే సారు చాలా బాగా చెప్ ప్పే వాళ్ళన్నట్టు
అందుకే ఇంట్రెస్ట్ అనిపించింది మీకు ఇగ అందుకనే సోషల్ సబ్జెక్ట్ ఫేవరెట్ అయి పోఇంది
ఆ సోషల్ ఫేవరెట్ టైపోయింది నా రూట్ కూడా సోషలే కాకపోతే సైన్స్ మీద చాలా ఇం ట్రెస్ట్ ఉండేది ఎయిత్ క్లాస్ లో
ఓకే
ఆ జీవశాస్త్రం అంటారు చూడండి బయాలజీ బయేలజీ అం చాలా ఇంట్రెస్ట్ ఇగ ఫిజిక్స్ అంటే బోర్ ఫిజిక్స్ సార్ వస్తున్నారు క్లాస్ కి క్లాస్ చెప్తున్నారంటే ఒక జోల
మళ్ళీ బయాలజీలో కూడా టూ పార్ట్స్గా డివైడ్ చేస్తారు కదండి జ్యూఆలాజీలు జ్యూఆల్ బయలజ్జి జుఆల్జ్ ఫిజక్స్ కెమిస్ట్రిీ ఆ ఇం టర్ లోనే ఒస్
హు టెన్త్ వరకైతే జీవశాస్
రమ ఉంటది ఊ అవును దీనికి ఏమో ఫిజిక్స్ భౌతిక రసాయన శాస్త్రం అంటారు కదా
అవును
ఓ త విషయం అప్పుడు బుక్స్ లేవ్వండి ఇప్పుడు మొత్తం మారిపోయింది
ఊ
స్టేట్ అంటన్నారు సెంట్రల్ అంటన్నారు
మా అప్పుడు బుక్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్స్ అవి డెప్త్ ఇ ఫరమేశ్వ
ఆ లేదు అవును నిన్న
ఈ బుక్స్ చదివినా ఒకటే చదవకపోయినా
ఇప్పుడు ఐఐటి ఐఐటి జై మెన్స్ నీట్ ఇవన్నీ అసలు మనం చదువుకునేటప్పుడు అసలు
అప్పుడు ఉన్నాయండి కాకపోతే ఇ తా ఫేమస్ లేవు అంత ఎవరు యూస్ చెయ్యలే ఇంగ్లీష్ లోనే చెప్పాలి అప్పుడు ఇంగ్లీష్ వచ్చిన టీచర్స్ ఎవరున్నారు
అదే అదే చదివేనెళ్ళు లేరు అంత తెలుగు బ్యాక్గ్రౌండ్ వాళ్ళే ఉన్నారు
తెలుగు బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వాళ్ళు ఇంగ్లీష్ ఈ ఇప్పుడు అంటే తెలుగు మీడియం చదివిన వాళ్ళు కూడా ఇంగ్లీష్ లో చెప్పగలుగుతు తున్నారు ఇంగ్లీష్ ని వాళ్ళు యూస్ చేయగలుగుతున్నారు కానీ అప్పటి జనరేషన్ టీచర్స్ అయితే అసలు వాళ్ళు ఇంగ్లీష్ లో చెప్పడం కూడా రాకపోయేది జస్ట్ ఒక ఇంగ్లీష్ టీచ ర్ కూడా ఇంగ్లీష్ లో మాట్లాడ
మాట్లాడకపోయేది అవును ఇప్పుడు ఏ స్కూల్లో అయినా మనం ఆ చూసినా కాని పిల్లలు టీచర్స్ అసలు మొత్తం రఫ్గా ఇంగ్లీషే యూజ్ చేస్తున్నారు మాట్లాడడానికి పిల్లలు ఉ అసలు తెలుగు అనేదే లేదు మేము చదువుకున్నప్పుడు ఎక్కడో ఒక్క దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉండేది అన్నీ తెలుగు ఇప్పు ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా తెలుగు మీడియం తీసేసాయంటే అసలు ఆ ఇంగ్లీష్ ఎంత ఈజీగా ఆ పెరుగుతున్నాయో అర్ధం అవుతుంది
అవును ఇప్పుడు యాప్స్ కూడా వస్తున్నాయండి ఇంగ్లీష్ నేర్చుకునే యాప్ అని అందులో వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు జస్ట్ మున్సిపాలిటీ లో పని చేసేటోళ్ళు ఆ వీధి లు ఊడ్చే టోళ్లు వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు ఆది యాప్ యూ చేస్తే మాత్రం లైఫ్ సెటిల్ ఇగ
అవునవును
మన భారతదేశంలో తెలుగు తెలుగు హిందుస్థాన్ అంటారు తెలుగే మాట్లాడాలి కాకపోతే ఇంగ్లీష్ కి ప్రిఫర్ ఇస్తున్నారు ఉహ్
ఆ మన మన మదర్ టంగ్ తెలుగు అంటారు తెలుగు మీద అన్ని పాటలు రాశారు అలాంటిది ఇప్పుడు చూడండి మనం చదువు న్నప్పుడు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరు నా సోదరులు అని ఇలాంటి ఫ్లెడ్జ్ చెప్పేది ఇప్పుడు మొత్తం మారిపోయింది ఇండియా ఇజ్ మై కంట్రి ఆల్ ఇండియా శర్మ బ్రదర్స్ అండ్ సిస్టర్ అసలు ఏంటిదండి అసలు నాకు అసలు డిఫరెంట్గా అనిపిస్తుంది ఆ ఇప్పుడు ఈ వందే మాత్ర నం ప్రేణ కూడా ఇక కొన్ని రోజుల పోతే ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తారు కావచ్చండి ట్రాన్స్లేట్ స్తారు కావచ్చు నా పెట్టాలా అని అనిపిస్తు పన్నే మాత్రం ఎవరు రాశారండి
వందే మాతరం రవీంద్రనాథ్
సగు ఎస్ ఎస్ ఇది బాగుంటదండి చాలా బాగుంటది అవన్నీ మాత్రం తె పాట కూడా అసలు పాట వస్తే అందరు నిలబడతారు చిన్నగాన మన అసలు మార్చేస్తున్నారు టోటల్ సొసై లా యిపోతున్న ఆసలు ఆ ఏమోడి అసలు మీకొచ్చా అండి ఇంగ్లీషు మాట్లాడం అంటే
ఆ ఫ్లయెం ట్టుగానే మాట్లాడతా అండి నేను నేను స్కూ లో చెప్తా కాబట్టి టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కదా యూస్ చేస్తా మాక్సిమం నేను ఇంగ్లీష్ లోనే మాట్లాడతా ఇక మా స్కూల్ లో కొంచెం వేరే బ్యాక్ గ్రౌండ్ పిల్లలు ఉన్నారు వాళ్ళు మదర్ టంగ్ యూజ చేస్తారు వాళ్ళ మదర్ టాంగ్గ్ యూస్ చేస్తారు బాగా అలా యూస్్ చేయ్యొద్దు అని చెప్ చెప్పినా వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి అర్థం కాక తెలుగులో చెప్పాల్సి వస్
అవును ఆది రాని వా డు మన తెలుగు అనేది చాలా కిందికి వెళ్ళిపోత్ ందండి అసలు అంటే పడి ఆ కనుమరుగ అయిపోతుంది అసలు ఇవాళ రేపు పిల్లలు కూడా అమ్మ అనే పిలుపు ఎక్కడ ఉన్నదండి మమ్మీ మమ్మీ మమ్మ మమ్మ అసలు ఏంటిదండి అమ్మ అని పిలిస్తే ఎంత బాగుంటంది చేపండి అసలు ఆ అలాం అది నాన్న అమ్మ నాన్న అని మన కాలంలో అలా పిలిచేవారు ఇప్పుడు మమ్మీ డాడీ మామ్మ డాడ్ అసలు బ్రో అంట అన్నయ్య కాదు తమ్ముడు కాదు బ్రో అసలు పక్క దేశ ని తీసుకొచ్చి మనము ఆ ఇంగ్లీష్ ని ఎందుకు అట్లా డెవలప్ చేస్తున్నామని అసలు
అదే వేరే ద మన ఇండియాలో చదివిన వాళ్ళందర్ ప్రిఫర్ చేసేది ఎక్కడ అ అంటే అదర్ అదర్ కంట్రీస్ కాబట్టి వాళ్ళు ఓన్లీ ఇంగ్లిష్ కె ప్రిఫరిస్తున్నారు ఇక్కడ వాళ్ళు వెళ్ళి అక్కడ నివసిస్తున్నారు
అవును ఉండాలి స్టడీ పర్పస్ దాని పర్పస్ ఓకే ఇంగ్లీష్ ఉండాలి కాకపోతే ఇది కూడా అసలు చాలా నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంటున్నారు మన మాతృభాష తెలుగుని వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటె న అనిపిస్తాది ఒక సారి కాక కాకపోతే ఎళ్ళారే ఎకువ జనరేషన్ లో అదే యూజ్ అవుతుంది ఇంగ్లీష్ పిల్లలకి బాగా
అవునవును ఈ ఇప్పటి జనరేషన్ పిల్లలు జస్ట్ సెల్ ఫోన్ కాన్సన్ంట్రేట్ చేస్తున్నారు గానీ
ఉమ్ లేదండి ఇది సెల్ ఫోన్స్ ద్వారా కూడా చాలా లా
వాళ్ళకి బెనిఫిట్ గా రేవంత్ రెడ్డి బోర్డ్ ఎగ్జామ్స్ కూడా తీసేద్దాం టెన్త్
అవును అట కదా టెన్త్ క్లాస్ స బోర్డ్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతున్నంట కదా అని అవ్వద్దండి సెవెన్త్ కూడా ఉన్నది ఉ సెవెంతత్ కూడా ఉండేది అట్ చల్లి బోర్డు తీసేశారు ఆ ఇప్పుడు మీ తర్వాత మంది టెన్త్ కూడా తీసేస్తారు నేను కూడా రాయలేదు అప్పుడు ఉండే గానీ నేను కూడా రాయలే నేను కూడా అంత అప్పటికి అ చిన్నప్పుడు అని సెవెంత్ కూడా బోర్డు ఎక్సమ్ రాయాలా రాస్తున్నారు అదేదాన్ని కానీ మేము సెవెంత్ వచ్చేసారు కల్లా తీసేసిల్లు
అంటే పిల్లలు సెవెన్త్ లోనే ఫెయిల్ అవ్వడంమ ఏంది మళ్ళా వాళ్ళు సెవెన్త్ క్లాసే చదవడంమ ఏంది అన్నట్టు టటు మళ్ళగ్ వన్ ఇయర్ వేస్ట్ అవుతు ందిదా అందు కె టెన్త్ కి షిఫ్ట్ చేశారు బోర్డ్ ఎగ్జామ్స్ ని ఇప్పుడు టెన్త్ కూడా చేస్తార ఓకే ధన్యవాదాలు
సరే మేడం